కారం
నమస్కారం
ఈ రోజున నేను మాట్లాడే బోయే విషయం మొ వచ్చేసి పర్యావరణ పరిరక్షణ అ ఎన్వినమెట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడబోతున్నాను పర్యావరణం అనేది మన జీవితం దానికి ఆధారం ఎందుకంటేనా మనం ప్రతిరోోజు పీల్చే గాలి నీరు నివసించే భూమి మనం క ఉన్న చెట్ ఇవి అన్ని కలిపి పర్యావరణం మనం ఆరోగ్యంగా జీవించాలంటే శుభ్రమైన పర్యావరణ చాలా అవసరం ప్రకృతి మన ఎన్నో వరాలను ఇచ్చింది కానీ మనం వాటిని కాపాడటంలో విఫలం అవుతు న్నామ ఎందుక చెప్పగలరా
ఎందుకంటే మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ ఎయిర్ కండడిషన్స్ దాని వల్ల మనం వెహికల్స్ దాని ద్వారా మనకి చాలా పర్యావరణ ఇది అవుతుంది
అవును కరెక్ట్ గానే చెప్పారు ప్రస్తుతం మన ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కాలుష్యము ఒకటి ఎందుకంటేన మన దేశంలో పట్టణాలు ఎ కువైపోయయి వాహనాలు ఎక్కువ అయ్యాయి కలుషితం ఎక్కువైపోయింది అలాగే కంపెనీలు ఎక్కువ అవ్వడం వల్ల నీటి కాలుష్యం భూమి కాలుష్యం ఇవి అన్ని మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని కాచి పోతున్నాము ఫ్యాక్టరీలు వాహనాలు ప్లాస్టిక్ వాడటం వల్ల పర్యావరణం దెబ్బ తింటుంద అని ఆయన తెలిసినా కూడా మనం అవే వాడుతున్నాము చెట్లను నర వేయడం వల్ల వాతావరణం మార్పు ప్పులు జరుగుతున్నాయి అది మనం చూస్తూనే ఉన్నాము ఎక్కడ చెట్లు ఉంటేనా అక్కడ కొట్టేసి బిల్డింగ్లు కట్టేస్తున్నారు మీరు అంగీకరిస్తున్నారా మా సమాధానానికి
అవును
ఓకే పర్యావరణనేే కాపాడుకో లో చెట్లు చాలా ముఖ్యం ముఖ్యమైనవి కానీ మనం చెట్లనే నరికేస్తున్నాం చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి నీడనిస్తాయి మరియు వాతావరణాన్ని సము మ చేస్తాయి కాబట్టి మనం ఎక్కువగా మొక్కలను నాటాలి ఒక వ్యక్తికి ఒక మొక్క నీ నాటేలాగా మనమే చెయ్యాలి అనే ఆలోచనను ప్రతి ఒక్కరిలో పాటిస్తే మన పర్యావరణం మరింత మంచిగ మారుతుంది మనకి కాలుష్యం తగ్గుతుంది మీరేం చెప్ప తారు దీన్ మీద
మనం మంచి ఆలోచన ఉంది మీతో మొక్కలు నాటేది ఒకొక్క మొక్క నాటలు అంటే కూడా ఒక మనిషి ఒక మొక్క నాటితే కూడా మనకి చాలా కాలుష్యం కాకుకు కుండ మనకి మంచి ఏ ఇద్దరు
అవును
దాని కోసం మనం యో ఆ పార్క్స్ అక్కడికి పోయే కూడా అవసరం లేకోకుండా మన ఇంటి దగ్గర మనం వాకింగ్ కానీ మనా మంచిగా అ మొక్కల్ నాటుకుంటే ఒక గార్డెన్ లాగ పెట్టుకుంటే మన ఇ ఇంటిక్ కూడా మంచ్ చిగా ఉంటుంది బయట కాలుష్యం కూడ తగ్గుతుంది
అవును ఇంకా మనము ప్లాస్టిక ఎక్కువ వాడుతున్నాము ఆ వాడకాన్ని మనం గల తగ్గిచ్చగలిగితే అప్ ప్పుడూ ఆ సగానికి సగం కాలుష్యం అనేది తగ్గుతుంది ప్లాస్టిక్ వల్లన్ నే మన భూమిని చాలా కల్షితం చేసేస్తున్నాము మరియు జంతువులూ కూడ హాని కలిగిస్తున్నాము ఎందుకనే మనం ప్లాస్టిక్ గార్బేజ్ నీ ఎర్త్ ఎక్కడ పడితే అక్కడ వేస్ స్తున్నాం కాబట్టి మనం జంతువులకు కూడ హాని చేస్తున్నాము మనం అ వాళ్ళని కంట్రోల్ చేయడానికి మన చేతుల్ ల్లో ఉంది కాబట్టి మనం ప్లాస్టిక్ నీ నివారించాలి
అవును
మనం ఒకవేల దుకాణ షాప్ కి వెళ్తేనా మనం పేపర్ బ్యాగ్స్ కానీ నార్మల్ గో క్లాత్ బ్యాగ్స్ కాని మనం తీసుకెళ్తేనే మనము భూమిని ఎంతో కాపాడిన వాళ్ళ మై యి ఉంటాము ఉదాహరణకి మనము ఇతరులకి కూడ చెప్ ప్పాల్సి ఉంటుంది ప్లాస్టిక్ బ్యాగ్లకు బదులుగా వస్త్ర బ్యాగులను వాడాలి అని చెప్పి
హ్మ ఈ కాలంలో చాలా ప్రయ ఈ కాలంలో చాలా మంది ప్లాస్టిక్ బ్యాగ్స్ నీ యూస్ చేస్తా అన్నారు
అదే మనం వాళ్ళకి చెప్పాలీ వాడకూడదు వస్త్ర బ్యాగు లో ఉండేటివీ వాడండి మనం కాలుష్యాన్ని తగ్గిద్దాము అని చెప్పేసి ఆ
మరియు మనం కాలుష్యం తగ్గియాలి అంటే మన వెహికల్స్ కూడా తగ్గియాలి మరియు మనము. ఏసే మనం సైకిల్ ముందు కాలంలో ఎలా యూస్. స్తంటారు అలా దా దారా పోచ మనకి.
అవును ఇప్పుడు మనము భూమిని కాపాడంటేనా అవును మనము ఇప్పుడు కాపాడాలంటే ఆ ప్లాస్టిక్ బ్యాగులని నివారించాలి ఒకవేళ మనము ఆక్సిజన్ మనం కంట్రోల్ లో ఉండి మనము స్వచ్మైన ఏరుని గాలిని పీల్చాలి అనుకుంటేనా. మనం ఎక్కువ మొక్కలని నా. టాలీ మనం మొక్కలని నరి. కేకూడదు అండ్ అలాగే. నీటిని కూడా మనము జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇప్పుడైతేనా డ్రైనేజ్ గార్బేజ్ వాటర్ అంతా మనము నదిలలోకేనే వదులుతున్నాము సో అప్పుడు ఏమవుతుందంటేనా ఆ వాటర్ అంత. కలుషితమైి నీళ్లల్లో ఉన్నజ్జ్. జీవులు సచపోతున్నాయి నీరు చాలా విలువైనవి మనం వాటిని చూసుకొని దాన్ని కాలుష్యం చెయ్యకుండా ఆపాలి.
అ మనం కాలుష్యం చేయకూడదు అంటే మనం అంతా నీళ్లు కలుషితం చేయకూడదు మన
వలి వర్షపు నీటిని మనం నిల్వ చేసుకోవాలి ఎప్పుడైనా వర్ష సంపడన అప్పుడు ఇంటి ముందర ఇం ఇంకుడు గున్ తలు అనేవి పెట్టుకోవాల్సి ఉంటుది అప్పుడు ఆ వర్షపు నీళ్ళనే తి మనకి స్టోర్ అవుతాయి. ఆ నీళ్ళని మనం వాడుకోవచ్చు. మీరేం అంటారు ఈ విషయాన్ని
నేను ఈ విషయంలో చాలా అంటే చాలా వి ఛాయిస్ కోసమంటే ఈ కాలం లేదు చాలా మంది ఎందుకంటే ఇది బుక్ మగ్ కాలుష్యానికి చాలా రోగులు వస్తున్నాయి ఆరోగ్యంగా అయిపోతున్నారు. చాలా మంది
చాలా మంది ఈ పొల్యూట్. రెట్ ఏది పీల్చడం వల్ల కలుషితమైన నీరుని తాగడం వల్ల
దాని కోసం మనము ఎంతా ఆ కాలుష్యానికి తగ్గిస్తే దాన్ని మనం అంత మంచిగా ఉంటాము మరియు ఈ కాలంలో బయట తిళ్ళు అని మనం ఎక్కువ తింటాన్నాం కాబట్టి అది కూడా మనం అవాయిడెడ్ గా చేసుకోవాలి
అ
దానికి మళ్ళా మనము ఎంత కాలి ఎందుకంటే కాలుష్యం దానికి అది ఫుడ్ పైన పడి మనకి ఇన్ఫెక్షన్ అయితుంది సో దాని మనము ఎంత అవాయిడింగ్ గా ఉంటే మనకి కూడా అంత మంచిగా ఉంటుంది
అవును కరెక్ట్గానే చెప్పారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్య తో ఉండల్ సిందే పట్టేనా మనము కాపాడగలము ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు మనం చిన్న చిన్న మార్పులు చేసే తే పెద్ద ఫలితాలు సాధించవచ్చు నిజమే కదా
అవును
హ్మ్ ఉదాహరణకు విద్యుత్ వృధ చేయకపోవడం చెత్తన్య సరైన ప్రదేశంలో వెయ్యడం పర్యావర దానికి హాని కలిగించే పనులు చేయకపోవడం వల్ల మనము కాపాడవచ్చు మన పర్యావరణాన్ని
ఇది దాంట్లో కూడా మనము చాలా అనారోగ్యంగా చాలా ము ముసలి వాళ్ళు కూడా అయిపోతన్నారు ఎందుకోసం అంటే నీళ్ళు కలుషి తం అయిపోయి వాళ్ళకి ఆరోగ్యం మన బోన్స్ వీక్నెస్ అయిపోతున్నాయి చాలా
ఆవున్ మన బోన్స్లో ఉన్న కాల్షియం మరియు బ్లడ్ సెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి కాలుష్యం వల్ల
దాని కోసం మనం ఎం ఎంత ఇదిగా ఉండాలి అంటే మనంకి అంత దీనంగా ఉండాలి యా మనం ఫిల్టర్ గా చేసుకోవాలి వాటర్ కానీ ఏవన్నా మనం తిన్ వాటర్ మనం ఫిల్టర్ లేక కుంటే మనం నీళ్లు గ్యాస్
అవును హీట్ చేసుకోనన్న తాగాలి గోరు వెచ్చని నీళ్లను తాగాలి
దానికి మళ్ళా మనము కాల్చుకొని తాగితే మనకి అంతా ఆ ఫ్లోరయిడ్ కానీ ఏమి అంతా ఉండదు
మొత్త్యానికి నేను చెప్పడం ఏంటంటేను పర్యావరణం లే కున్నా మనం జీవితం అసాధ్యంమవుతుంది కాబట్టి మనం ప్రకృతిని ప్రేమిస్తూ దాన్ని కాపాడటం మన బాధ్యతగా తీసు కోవాలి ప్రకృతిని కాపాడతేనే భవిష్యత్తు బాగుంటు ఉంది అని నేను చెప్తున్నాను
అవును
ఆ ఆ విషయా
మనము గుర్తు పెట్టుకొని మనము ఏవన్నా కానీ మనకి కాలుష్యం అయితాయని మనకు మనం ఫస్ట్ ఇది అయితే మళ్ళా మనము ముందర వారికి కూడా చెప్పి మనం చేపిచొచ్చు
అవును ప్రకృతి కాపాడితేనే భవిష్యత్తు బాగుంటుంది అనే విషయం మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అందరికి మనం తెలియజేయాలి
ధన్యవాదమ్
ధన్యవాదములు